హలో
హాయ్ ఏం చేస్తున్నావ్
హాయ్ బాగున్నావా నువ్వు
ఆ బాగున్నామీ నువ్వు బాగున్నావా
హా బావున్నా
ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడే అలా తిన్నాము టీవీ చూస్తున్నా
అవునా అకే
ఏం చేస్తున్నావ్ నువ్వు
ఏం లేదండి నాయిస్ వస్తుందండి కొంచెం పక్కకెళ్ళమని చెప్పండి
హలో
హలో
పిస్తుందా ఇప్పుడు
ఆ వినిపిస్తుంది ఒక నాయిస్ వచ్చింది
ఏమైంది
కారు వచ్చింది అయితే బయట చూస్తున్నా
ఆహా ఏం చేస్తున్నారు
మూవి యూస్తున్నా
మీక్ మూవీస్ ఇష్టమా
ఆ ఇష్టం నీకు ఇష్టమా
హావును నా కూడా ఇష్టమే ఏ మూవీ చూస్తున్నారు
ప్రజెంట్ అయితే నవ్వురం మచ్చ వస్తుండి
అవునా సేమ్ మేము కూడా అదే చూస్తున్నాం
అవునా
అది బాగుంటది మూవీ ఎన్నిసా ఎన్నిసార్లు చూసిన బోరు కొట్టది అది
అవునవును
బాగుంటాయి వెంకటేష్ మూవీస్ కామెడీ ఉంటాయి.
అవునండి ఆ జోక్స్ అవి జెయింట్వీలు ఎక్కడమ్మ అవన్నీ మస్తు అనిపిస్తది
బాగుంటాయి బ్రహ్మానందం జోక్స్
మాకెక్కలా అనిపిస్తది కానీ అమ్మో ఇద్దరిటికైతే ఎక్కలేం భయం యితాది అసలు
మీరు ఎక్కలేదా ఎప్పుడు హా మొన్న ఒక్కసారి ఫస్ట్ టైమ్ ఎక్కన్ చాలా భయం అయింది
ఆ నేను చిన్నప్పుడు ఎక్కను ఇ మధ్యలో ఎక్కలే అసల్
అవునా ఫ్యామిలీతో వెళ్తే మా డాడీ అస్సలు ఎక్కొద్దు అంటరు ఇగ మొన్న ఫ్రెండ్స్ తో వెళ్ళిన సో ఇగ ఇగా ఒక్కసారైనా ఎలా ఉం టది చూద్దామని ఎక్కిన మొన్న ఇగ కొంచెం భయమైంది స్టార్టింగ్ లో ఆహ్ కొంచెం స్టార్టింగ్ లో భయమైంది ఇగా తర్వా అనిపయలే దిగినంక కానీ కొంచెం భయముంటది ఇక భయం అనిపిస్తది అక్కడ పైనుండి ఒకటేసారి కింద పడ్డట్టు
ఆహ్ అక్కడే ఫుల్లు భయమై తది పంచా పోయినట్టు అనిపిస్తది ఇక కొలంబస్ అయితే చెప్పలేం తల్లి ఎట్లా ఊపుతడు అంటే వామ్మో
అది నేను ఎక్కలేదు గానీ ఆ బ్రేక్డ్యాన్స్ ఉంటది కదా ఆ అదే అది తిప్పితేే మొత్తం కడుపులో మొత్తం తిప్పింది ఆటు నుండి ఇటు ఇటు నుండి అటు తిప్పింది అమ్మో ఘోరం తిప్పింది ఆది తట్టుకున్నా ఎక్క అనుకున్నా కానీ ఎక్కు ఎక్కు అన్నారు అయితే ఇగ ఎక్కినా కానీ డేంజర్ ఉండే అది
ఆ
భయమైంది అది జాయింట్ వీలే ఇంకా నయం అనిపించింది దానికంటే జాయింట్ వీల్ కంటే అది డేంజర్ ఇంకా
అవునవును కొలంబస్ అయితే ఇట్లా ఉయ్యాలెక్క ఊపుతది ఒరుతరు ఆ గాలి మొత్తం నోట్లకి పోయి జ జలుబైతే గొంతు నోస్తది అసల్
మీరు ఎక్కిన్రా అది
ఆహ్ ఫుల్ ఇంకా డ్రాగన్ ట్రైన్స్ కూడా ఎక్కినం మేము
డ్రాగన్ ట్రైన్సా
ఆహ్ ట్రైన్ ఉంటది కద పైన అదే ఎక్కినం మా చిన్నబాబు ట్రైన్ ఎక్కిం డు ఇంకా ఇట్లా ఆమ్ సెల్ఫీ డ్యాన్స్ ఉంటది కదా
ఏంటండి
సెల్ఫి డ్యాన్స్
ఆ సెల్ఫి డ్యాన్స్
ఆది బాగుంటది అది
అవును ఇట్ల చిన్నపిల్లలకి సంబంధించినవి ఇంకా బాగుంటయి అవి మిక్కీమౌస్లు ఇట్ల చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్లు చిన్న చిన్న కార్లు
అవునవును ఆ మూవీలో జోక్స్ చాలా
అవును చాలా బాగుంటాయి. హర్రర్ మూవీస్ చూస్తారా మీరు
అమ్మో చాలా భయమైతది చూస్తా నేను ఇష్టమే గాని భయమైతది మళ్ళీ గుర్తుకొస్తయని చూడను చిన్నప్పుడు సో చూసేదాన్ని మ భయపడేదాని ఇప్పుడు ఏమనిపియ్యది ఎంత హార్రర్ ఒచ్చిన కానీ తట్టుకొని చూస్తా
కాంచన ఇవి చూశారా మీరు
ఆహ్ ఫుల్ ఫుల్ టైమ్స్ చూసాను అరుంధతి చూసాను ఆ ఇ ఇంకా వారాహి అవునండి వారాహి అది ఏంటిది కా
కంసారా నా
ఆ ఎట్ల ఉంటది ఎట్ల ఆహ్ చూసాను కోడి ఉరుకుతది అయితే
ఏమో నేను చూడలేదు అది కాంతారా కాంతారా టూ కూడా వచ్చి ఆహ లేదండి
అన్ని సార్లు వచ్చిందేమో టీవీలో కూడా
అవును కాని చూడలేదు నేను టూ కూడా వచ్చింది కాని చూడలేదు ఏమో గాని చూడలేదు నేనది కాంతార
అవునా ఇంట్లో మీ వాళ్లు పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ పెట్టినప్పుడు కూడా చూలేదా
చూసినా గాని కొంచెం కొంచెం చూసిన అంత మొత్తం చూడలేదు
ఉమ్ నాకు ఫన్నీ మూవీస్ ఇంట్లా జోక్స్ ఉంటాయి గదా అయి మంచిగా అనిపిస్తాయి.
ఓ అవును సారి సారి అండి మీతో మాట్లాడాలి.
అ
సార్లే హలో
ఎవరితో మాట్లాడుతాన్నారు.
ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒక ఒక్కామే వచ్చింది గదా ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒకామె ఏమి కావాలంట ఏమో చాయ్ పత్తు ఏంటిదో సంథింగ్ లేదంట అడుగు
ఇప్పుడడుగులేదా అండి పక్క వాళ్ళది పక్క ఇంటి వాళ్ళు ఎప్పుడు అంతేఅండి.
ఏం కూర చేేసిండ్రు పప్పు చేస్తే కొంచెం ఇయ్యవా గివ్వ
నాయ్యే మమ్మీ బయికి హలో వస్తుండు నిధ్ర లేచిండు ఇప్పుడే పడుకోనుండే మా బాబు లేేచిండు
ఆయన చూస్తాడా బొమ్మలు కార్టూన్స్ చూస్తాడా టీవీలో
కార్టూన్స్ లిటిల్ కృష్ణ ఆ జయ్ గణేేశ సంథింగ్ సంథింగ్ అని చూస్తాడు మా బాబు ఆడుకుంటాడు.
మొబైల్ గుడా చూస్తాడా మొబైల్ లో చూస్తాడా రీల్స్
లేదండి అంటే అప్పుడప్పుడు అన్నం తినిపించేటప్పు ప్పుడు పెడతాము అంతే మొబైల్ కోసం ఎక్కువ ఏడవడు మా బాబు
ఆహా అంత అలవాటు చేపియద్దు వాళ్ళకి
ఆ చూడాలి మరి చిన్న బాబు బుజ్జి బంగారం అవును ఇదే బంగారం
కొంచెం పక్కకు వస్తారా సౌండ్ వస్తుంది
అ మా పక్క వాళ్ళండి
అవునా
మీరు ఇంకేమి చూస్తరండి టీవీలో సీరియల్స్ చూస్తారా
ఆ మా అమ్మీ చూస్తది సీరియల్స్ ఎందుకు అర్థం గాదు
ఆ ఆ అప్పుడప్పుడు చూస్తామండి ఉల్ట ఉల్
మీరు ఈ థియేటర్ లో చూస్తారా మూవీస్
ఆ చూస్తామండి పుష్ప టూ చూసామండి
అవునా
మీరేం చూసారు
నేను లాస్టు దే వరా దేవరా
దేవరా న అస్తమానం నేనే అదేనా పాట పాడనా ఒకటి బాగుంటదమ్మా పాడండి మీరు వస్తాయి మీకు సింగరా మీరు
సింగర్ ఏమి కాదు కానీ పాడతా అప్పుడప్పుడు
అవునా
ఊరుకు దగ్గరనే ఉంటదా థియేటర్
ఆహా మాకు దగ్గరే ఉంటాయి ఒక వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉన్నాయి ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ కూడా ఉన్నాయి
అవునా వెళ్తారా మరి
ఆ ఇంట్రెస్ట్ బట్టి వెళ్
దగ్గరలో ఉన్నాయి కాని ఇప్పుడు ఎవరు వెళ్తున్నారండి ఊకే మొబైల్ ల్యాప్టాప్లు వచ్చినాక ఎవ్వరు వెళ్లట్లేదు
అవునండి కబా చార్జెస్ కూడా చాలా పెంచేసా రు ఇట్లా స్నాక్స్ ఐటమ్స్ పా కర్స కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ రేటు ప్
కానీ అవి కూడా అంత హెల్దీ ఏమి ఉండయి బాగుండవు ఇంకా రేట్లు ఎక్కువ టికెట్
వాళ్ళు మైక్రోవేవ్ లో వేడి చేసి ఇస్తారు గరం గరం ఉండాలని
ఆ టికెట్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటది ఇక ఎవ్వరు వెళ్ళట్లేదు
అవునందుకే ఇంట్రెస్ట్ అనిపీయదు అదేదో మనమే డౌన్లోడ్ చేసుకొని మనమే మూవీ చూసి ఇంట్లో చూస్తే కనిపిస్తాంది
అవును ఇప్పుడు అందరు టీవీలు మొబైలు ల్యాప్టాప్లు ఇవే అయిపోయినాయి ఎవరు అంత వెళ్ళడం లేదు థియేటర్స్ కి
అవునండి
మీరు ఫ్యామిలీతో వెళ్తారా వెళ్తే
ఫ్యామిలీ తోనేండి నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు
అవునా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తారా ఇక
అవునండి అందరం అనుకొని ఒక రోజు వెళ్తాము ఏట అలీని ఫమె తోటే ఉంటం ఎక్కువ ఫస్ట్ షోకె వెళ్తాం అబ్ర సెకండ్ షో ఎప్పుడ వెళ్ళాల ఎందుకంటే నైట్ అయితుది మార్నింగ్ మార్నింగే టైమ్ పని కాదు మధ్యలోం అంటే అబ్బా మధ ధ్యానం ఎండగడుతుంది అట్లా వెళ్ళబుద్ది కాదు అదే ఫైవ్ ఓ క్లాక్ ఫస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది నైన్ వరకు అయిపోతుది ఇంట్లో వచ్చి తిని పడుకోవచ్చు
యి అవును
మీరు ఎట్లా వెళ్తారండి
మేము కూడా అంటే ఫస్ట్ షోకి వెళ్తాం లెవెనో క్లాక్ అట్లా లేదంటే ఈవినింగ్ సిక్స్ క వెళ్తాం
పోతారా మాట్నికెల్తారా
ఈవినింగ్ వెళ్తాం లేదంటే మ్యాక్స్
ఓకే డైలీ మత్తం వర్క్ చేసుకుంట మ్ హ్మ్ హలో మీరు వర్క్ మీరే చేస్తారా మీ పేరెంట్స్ చేస్తారా మీ సిస్టర్ సిస్టర్స్ ఉనారు మీకు వాల్ చేస్తారా హమ్ ఎ మీ నైబర్స్ చాలా మంచి కలిసి ఉంటారా
హా
పాపయ్య తుమ్ మా చినపుడైతే నైబర్స్ చాలా మంచిగా ఉండే సూ మంచిగా ఎంతకాల మచ్చిందంటే బయటనే ఉంటుండే ఇలా అంటి ఊరికే పోతుండే అబ్బా బయటనే మంచి వేసుకుని బయటనే ఉంటుండే మేమ అయితే య వాస్తు ముపైయ వ ఆవును
కొంచెం సైలెంట్ ఉండమని చెప్పండి
సరే అండి మా బాబు వచాడు ఓకేనా బాయ్
ఓకే అండి
కవతూత్